హలో
హాయ్ మేడం. ఎలా ఉన్నారు?
హలో
హలో మేడం. ఎలా ఉన్నారు? బావున్నారా.
ఆ యా గుడ్ మీరు
ఆ బాగున్నామండి. మొన్న మీ కాలేజ్ లో ఏవో ఈవెంట్స్, అయినయి అంట కదండీ.
యా లావాజ అయింది.
అవునా అంటే ఏంటి ఆ ఎవరో కొంచెం, ఆ సెలబ్రిటీస్ వచ్చారు అని చెప్పేసి అంటున్నారు.
ఆ కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. అండ్ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అట్లా, సెర్మోనియల్ టైప్ చేశారు.
అవునా అన్ అంటే ఎలా మంత్లీ వన్స్ ఉంట్ టుందా. ఇయర్లీ వన్స్ ఉంటుందా?
ఇయర్లీ వన్స్ ఉంటుంది. త్రీ డేస్ ఉంటుంది.
ఓకే అంటే పర్టికులర్ మంత్, ఏమైనా ఉంటుందా దానికి,
మంత్ అంటూ ఏం ఉండదు. కాలేజ్ బట్టి ఇంకా
ఓకే ఎవరు వోచ్చారు సెలబ్రిటీస్.
ఆ తమన్నా ఇంకా ఆ లాస్ట్ టైం అయితే సూర్య వచ్చారు ఈసారి నాకు నేమ్స్ అంత ఐడియా లేదు లాస్ట్ టైమ్, లాస్ట్ ఇయర్ వోచ్చారు తనో
ఓకే అంటే ఏమన్నా మెసేజ్ సెండ్ చెస్ స్తారా వాళ్ళు వచ్చినప్పుడు.
ఆ ఫ్లాష్ మాబ్ జరుగుతాయి. కాలేజ్ లో వాళ్ళ, వాళ్ళు అంటే సిలబటీస్ వచ్చే ముందు రివీల్ చేస్తారు. ఒక్కొక్క డే ఒక్కొక్క సెలబ్రిటీ రివీల్ చేస్ ఈసారి కొంతమంది తమిళ్ తెలుగు యాక్టర్స్ హిందీ యాక్టర్స్ అట్లు వచ్చారు నాక్ అంత ఐడియా లేదు వాళ్లు నేమ్స్ అంత ఐడియా లేదు
ఓకే అంటే ఆ తమిళ్ స్టేట్ కాబట్టి తమిళ్ అని ఆ కేరళ స్టేట్ కాబట్టి కేరళ అని ఏం కాకుండా ఎక్కడ నుండిఅయినా వస్తూ ఉంటారన్నమాట వాళ్ళు
యా యా యా
ఓకే ఎలా ఎంజాయ్ చేసారు మరి ఫుడ్ ఏం పెట్టారు
ఫుల్ అంటే ఆఫ్టర్నూన్ త్రీకిి స్టార్ట్ అయితది నైట్ టూ ఓ క్లాక్ ఎండ్ అయిపోతదీ నైట్ డిజే పెడతారు
నైట్ టూ ఓ క్లాక్ వరకు ఉంటారా
యా
అమ్మో నైట్ నిద్ర అది డిస్టర్బ్ అవుదా మరి
అంటే ఉండే వాళ్ళు ఉండొచ్చు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు
ఓకే
వాళ్ళ డ్యాన్స్ ఇంట్రెస్ట్ బట్టి ఆ డీజే పెడిత తరు
ఓకే ఓకే అది ఎన్సిసి కూడా అన్నారు కదా అది ఎలా ఉంటుంది
ఎన్సిసి త్రీ వింగ్స్ ఉంటాయి మా కాలేజ్ లో అవి ఏవి నావి ఆ డ్యూటీ చేయాలి డి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండదు సెలబ్రిటీస్ దగ్గరనే డ్యూటీ ఉంటది
ఓకే అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట మీరు
అంటే అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే స్టూడెంట్స్ కదా కొంతమంది తాగేసి వస్తారు ఇంకా మిస్బి మిస్లీడ్ చేయకుండా అలా
ఓకే అంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఒకరే ఉంటారా షిఫ్
అంటే షిఫ్ట్స్ అంటూ మాకు లెవెన్ కి ఉంటది ఆఫ్టర్నూన్ లెవెన్ కి ఎన్సిసి క్లాస్ ఉంటది థియరీ క్లాసెస్ చెప్తారు దాని తర్వాత ఫోర్ కి ఫైవ్ కి కింగ్ వెళ్తాం మేమెల్లగా వెళ్ళి అక్కడ ఒక్కొక్కసేపు డ్యూటీ చేసి అట్లా మాకు స్టాల్స్ పెడతారు ఫుడ్ స్టాల్స్ అని ఇవి అని సో అలా తిరిగేసి తినేసి చ్చ మళ్ళీ నైట్ డ్యూటీ చేస్తాం
అంటే స్టాల్స్ లో ఏమి ఉంటాయ ఏమన్నా గేమ్స్ ఉంటాయి అయా
ఆ
స్టాల్స్ లో ఏముంటాయి గేమ్స్ ఉంటాయా ఏమన్నా
ఆ గేమ్స్ ఉంటాయి ఫుడ్ ఉంటది పేమెంట్ మనదే
ఓకే స్పెషల్ ఫుడ్ ఏం పెట్టరు మరి మొన్న త్రీ డేస్ వచ్చినప్పుడు
స్పెషల్ ఫుడ్ అంటూ అన్ని ఫుడ్స్ ఉంటాయి స్పెషల్ అంటూ ఏమి ఉండదు
అంటే కొన్ని ఐటెమ్స్ మీకు బాగా నచ్చి ఉ టాయి కదా
నచ్చి గోలి సోడా బాగుంటది అవును ఇంకా చిప్స్ తో కొంచెం డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు వేఫీస్ బాగుంటాయి అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటది
చికెన్ ఫ్రైడ్ రైసా
యా చికెన్ ఫ్రైడ్ రైస్
ఓకే ఓకే అంటే వాళ్ళు వచ్చారని కొంచము ఆ వెస్ట్రన్ ఐటమ్స్ చేయడం లాంటివి ఏం చేయలేదా
అన్ని అంటే నేను ఫ్రెండ్స్ తో వెళ్ళినం కాబట్టి అవి తీసుకున్నాం ఇంకా చాలానే వెరైటీస్ ఉన్నాయి పానీపూరి పెట్టారు కానీ పానీపూరి ఎంత టేస్ట్ లేదు
ఓకే అంటే కాంటినెంటల్ కూడా పెడతార అనమాట ఆ ఫుడ్ అ
యా యా ఆ
ఉహు సో మీరేం తిన్నారు మేడం మరి
నేను పానీపూరి తిన్నా
కానీ టేస్ట్ లేదన్నారు ఆ ఎందుకు టేస్ట్ లేదు
టేస్ట్ లేదు అంతే అది
మీకు ఏమైన్నా పానీపూరి ఆ ఎలా చేస్తారు ఏమైనా ఐడియా ఉందా
యా యా జస్ట్ నార్మల్ వాటర్ ఉంటాయి అదే పానీపూరికి సంబంధించినయి ఇంకా ఆలు రోస్ట్ చేస్తారు
టేస్ట్ రావడానికి
నువునువు నా ంగ్ ఒట్టిది ఏం అంత బాగోదు మా కాలేజ్ లో పానీపూరి
ఓకే అంటే బయటనే నచ్చుతుంది అనమాట మీకు
యా యా బయట నుంచి స్టాల్స్ వచ్చాయి
ఉహు సో పానీపూరి ఆ తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు కదా
తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎక్కువనే ఉంటారు కాని టేస్ట్ కూడా బాగుండాలి కదా
ఓకే సో టేస్ట్ రావాలి అంటే ఆ సో అండ్ సో ఆయన ఐటం ఏదన్నా కలపాలి అని ఉంటుంది కదా
నేను చెప్పాను వాళ్ళకి పానీపూరి బాలేదు కొంచెం స్పైసీగా చేయొచ్చు కదా అంటే
ఓ ఓకే స్పైసీ లేదు అందులో
స్పైసీ లేదు ప్లస్ టైపుతి మసాలా కూడా ఏం లేదు జస్ట్ వాటర్లో ముంచుకొని తిన్న తొంబై అది
ఓకే ఓకే అంటే దాంట్లో ఆలు యాడ్ చేస్తారా లేద అంటే వేరే ఏదన్నా పప్పు లాంటిది యాడ్ చేస్తారా
ఓన్లీ ఆలు నీ బాయిల్ చేసి ఆ దాంట్లో ఉప్పు కొంచెం కారం వేసి ఇస్తారు అంతే
ఓకే ఓకే మీకు ఇంటి దగ్గరికి వెల్ తే ఫుడ్ ఐటెమ్స్ ఏం నచ్చుతాయి
ఇంటికి వెళ్తేనా
అంటే మా అమ్మా ఫేవరెట్ అని ఏమన్నా ఉంటా టాయి కదా అలా
ఫేవరెట్ ఆ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మమ్మీ చేసే కాప్సికం
ఓ క్యాప్సికమ్
యా
బెల్ పేపర్ గ్రీనా వైట్ ఆ రెడ్ ఆ ఎల్లో ఏది అందులో గ్రీని ఓకే ఇంకా ఆ టిఫిన్ ఏమి ఇష్టము
టిఫిన్ సా దోశ యా దోష మీకు
నాకు శండ్విచ్
ఓకే ఎందుకు మొత్తం పాష్ క మీరు
అల అని కాదు ఉంటే ఆ నోట్లో టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది అంటే కొంచెం కాంటినెంటల్ ఫుడ్ కదా మన రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆ చీజ్ ఎఫెక్ట్ ఇటు కూడా ఇంకా మన తెలుగ్ గు ఆ తమిళ్ నార్త్ ఇండియన్ ఈ ఫుడ్ ఐటమ్స్ లో అన్నింటిలోకి వచ్చేసి ఆ డెడ్లీ ఐ మీన్ ఇడ్లీ
ఒష్
అది బాగా సాప్ట్ గా వస్తుంది సో అది ఇష్టం నాకు అండ్ స్పెషల్
ఓకే
ఫైనిషింగ్స్ ఆర్ గుడ్ ఇడ్లీకి
యా
సో ఇంకా అది ఫిష్ అన్నారు కదా మీరు
యా యా
ఆ అంటే దాంట్లో టైప్స్ ఏమన్నా
టైప్స్ ఆ నాకు ఫిష్ నేమ్స్ తెలవదు కానీ మమ్మీ తెస్తే దాన్ని కాల్చుకొని తినడం తెలుసు
ఓకే అంటే ఆ ఫ్రైయింగ్ ఎలా చేయాలో మీకు తెలుసా అయితే
యా యా యా
ఒకసారి ఆ మీ మదర్ చెప్పారు నాకు మీరు ఆమ్లెట్ కూడా బాగా వేస్తారని
యా యా అవును
ఒకసారి అది రెసిపీ చెప్తారా నేను ట్రై చేస్తాను
లొ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి దానిలో కొంచెం నూనె వోయాలి లే ఎగ్ నీ పలి కో చాలి ఎల్లోఇష్ కొంచ చముండాలి.
ఓకే
నెక్స్ట్ చిల్లి పౌడర్ ఇంకా కారం చీ కారం ఇంకా సాల్ట్ అంతే ఇంక
అవునా మీరు కర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేస్త స్థర్ అని చెప్పారు.
అంతే అది నీ ఇష్టం కర్డ్ యాడ్ చేస్తే కర్డ్ అయినా మిల్క్ అయిన యా చేస్తే కొంచమ్ ఉప్పుగ వస్తాది.
ఓకే పాఫినెస్ రావడం కోసమా
యా యా అరే
మీకు బాగా ఇస్తారని చెప్పేసి చెప్పారు. నేను మీక్ చెప్పలా ట్రై చేస్తాను అయితే
ట్రై చేయండి బాగుంటది.
ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చ్ఛ్.